హలో
చెప్పండి బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
లేస్తున్నా ఇవాళ కొంచెం లేట్ అయింది మార్నింగ్ అందుకే అక్క
ఏమి లేటు
అంటే నైట్ లేట్ అయినండి మా హస్బెండ్ లేట్ వచ్చి డు ఇక మార్నింగ్ జర లేట్ లేసిన ఇక టైమ్ ఎట్టే సరి పోలే నాకు
క్యారీ మార్నింగ్ పిల్లలు పిల్లలు
ఆ ఇంకా లేదక్క నాకు మొన్ననే రీసెంట్ గా మ్యారేజ్
అవునా సారీ సారీ
ఏ అట్లేం లేదు
తెలియదు కదా సరే లైఫ్ ఎంజాయ్ చేయండి బాగా
ఆ వన్ ఇయర్ అవుతుంది ఆ
మీరన్నా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చెయండి
అందుకే ఇంక ఇప్పుడే ఏం ప్లాన్ చేసుకో కోలే
పోనీలేండి దేవుడు ఇచ్చినప్పుడు తీసుకునేయండి
ఆ ఫస్ట్ ఇగ అట్లనే అనుకున్నాము అయినప్పుడు చూస్తాం
చెనే వాళ్ళండి వద్ద అనుకున్నరూ అనుకో మళ్ళీ మనకి ఇబ్బంది
కె రిస్కు ఆ
కావాలి అనుకున్నప్పుడు మళ్ళా అదిటైమే ఉ అది ఏం చేస్తున్నారు
వంట చేస్తున అక్క ఈవెంట్స్ చేస్తదక్క
ఉమ్మ్ ఉమ్మ్
ఈవెంట్స్ ఈవెంట్స్
ఆ ఈవెంట్స్ ఆ మీరు ఖళీన ఏదైనా జాబ్ చేస్తారా అవునా
చేసుకుం అంటున్నా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక కొంచెం గ్యాప్ తీసుకున్నా కొంచెం హెల్త్ బాలేదు ఇక అట్లా అని ఇగ వెళ్తలేను
అవును
అంటే ఇంతక్ ముందుగుర ట్రై జేసినా ఎక్కడ ఎళ్ళలేదు జాబ్ కి అని రీసెంట్గనే డిగ్రీ అయిపోయింది
ఆ డిగ్రీ అవతానే మ్యారేజ్ అయ్యిందా
ఆ అక్క ఎగ్జామ్స్ అయిపోయినా నెక్స్ట్ మూమెంటే పెళ్లి జే లవ్ మ్యారేజ్ చేసుకున్నా
పోనీలేండి ఎగ్జామ్ అంతా కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయిన మ్యారేజ్ చేసుకున్నారు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసినా అంతే మ్యారేజ్ అయిపోయింది
అయ్యో అవునా మల్లెం ప్ల మల్లెం చదువుకోలేదా అక్క
ఆహ మళ్ళీ మా వారు వద్దనేసారు
ఇదే ఉంటది వీళ్ళతోనీ చేసుకున్నంక, చేసుకోక ముందుకేమో చదుపిస్తము చేస్తము అని మాటలు మాట్లాడతరు
చదివిస్తానన్నాడు మా ఆయన చదివిస్తాను చేసుకో అనేసి అనేసినారు మా ఇంట్లో వాళ్ళు డిగ్రీ అయిపోని అమ్మాయికి అంటే ఒప్పుకోలేదు
ఆహా
డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే అయిపోయిందండి నాకు
ఉమ్
నాకొక బాబు, పాప
అవునా
బాబు ఎయిత్ క్లాసు
ఓహో అన్ పెద్దగైపోయిండా అవునా పాపా చిన్ననా ఇగ
ఉమ్ అవునండి
ఉమ్
నాకు నాకు విన్నానే అయిపోయిందండి ఎయిటీన్ ఇయర్స్ కే అయిపోయింది
అవునా నేను ట్వంటీ ట్వంటీ వ ట్వంటీ వన్ ల చేసుకున్నా అక్కా నేను ఆ ట్వంటీల అనుకుంటా
ఉమ్ హ్ అంటే వన్ ఇయర్ అయిందా
ఆ అక్క మొన్ననే చేసుకున్న నేను గూడా పోయిన ఆగస్టు లో ట్వంటీ ఫైవ్ లో ఆగస్టు లో జేసుకున్నా
ఓ ఇంకా ఆగస్ట్ ఒస్తే వన్ ఇయరు
నా ఇప్పుడి ఆగస్ట్ వస్తే వన్ ఇయర్ అయితది
ఉమ్ హ్ పోనీలేండి
ఇగ అక్కడ ఇక్కడ జర్నీ జేసి అవయ్
న్నర్ మీరు గుడా ఇంకేదన్నా జాబ్ ఏదన్నా
అంటే ఇగ కొంచెం ఇబ్బంది ఉండే అక్కా మొన్న కొంచెం ఈననీ వద్ధంటుండే ఇగ నన్ ఎక్కడ పంపక్ పోయేది
అవును ఈ మొగోల్తో అదే పని అండి అదే పెళ్లయిపోతే ఎక్కడికి పోకూడదు యాడికి వెళ్ళకూడదు మాట్లాడకూడదు ఇదే అందుకే చేతిలో జాబు పెట్టు కొని మ్యారేజ్ చేసుకోవాలండి
అన్ని ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అదే వేసుకుంటారు మా ఫ్రెండ్ ఈ యాప్ చెప్పినామె కూడా గట్లోనే ఉండే అయితే ఆమె కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే వేసుకుంది
అంతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఎప్పుడు జరగాలి అని రాసి పెట్టింటే అప్పుడే జరుగుతాయి
గంతే అక్క
మీకు అప్పుడు జరగాలని ఉంది అప్పుడు జరిగింది నాకు అప్పుడు జరగాలని ఉంది అప్పుడు జరిగింది
మేమయితే అసలు మ్యారేజ్ కి ఏం కూడా ప్లాన్ చేసుకోవాలి అసలు దగ్గర థౌజండ్ తన్నా మ్యారేజెస్ కొన్నా తెలుసా ఫైనాన్షియల్ గా ఏం లేకుండే
అలా చేసుకోకూడదమ్మా మీరే ఇబ్బంది పడతారు కదా
ఆ ఆక్క చాలా ఇబ్బంది అయిపోయింది
అంతేకాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కష్టం కష్టబడితేనే సరిపోవట్లేదు మీరు ప్లాన్ వేసుకుని చేస్ ఎక్కువ్ ఉండాలి ఈమె మీకు జాబ్ వచ్చిన తర్వాత చేసుకోలంటే ఇప్పుడు అంత ఇబ్బంది ఉన్నుండదు కదా
అంటే మా ఆయనకి బిజినెస్ నడుస్తాది ఆ బిజినెస్ ప్రాబ్లమ్ ఏం లే లేకపోతే మాకు ప్రాబ్లం అయిపోతాది ఇగ అట్లా
అంటే జెంస్ మీదే డిపెండ్ అవి ఉండకూడదు మన్న ఇది కూడా ఉండాలి
ఇట్లుండడు ఆయననే మొత్త్
అందరూ అలానే ఉంటారండి అందరు హస్బెండ్లు అలానే ఉంటారు ఫస్ట్ లో
అట్లాంటి కొంచెమంది
అటే
ఆ నువ్వేం చేస్తున్నావ్ ఇవే ఉంటాయి
ఎవరు
ఆ మా హస్బెండ్ హలో
మ్మ్ చెప్పండి
మ్మ్ చెప్పండి అక్క ఇంకా మీరేక్కడుంటారు తిరుపతిలో
మాది తిరపతే అండి
ఏక్కడుంటావ్ అక్క అంటున్నా
తిరుపతిలోనే అంతే
తిరుపతిలోన్నేనా అంతేనా ఓ అరేలే చెప్పోదు ఆ
ఇంకా
ఏం లేదక్క చెప్పాలా ఆ నేను మా హస్బెండే
కాదు మీతో అన్న అక్క చెల్లి
ఆ అన్న ఉన్నడక్క
అన్నా
మ్మ్ కొంచెప్ ఆగు
ఇంకా కాలే
హ్మ్ హు మాద్ ఎవరో ఫాస్ట్గెస్ ఫుట్బాల్ ఆన్న మ్యారేజ్ కాకముందుకి న వసుకో
అదే కదా
అట్ ద ఫస్ట్ ఇస్
ఆ అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటారా
ఆ ఉంటారు అక్క ఇంట్లోనే మా డాడీ కూడా బిజినెస్ చేస్తాడు
మ్మ్
ఇన్నర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అని మాట్లాడట్లేదు ఫ్యామిలీ వా
మ్మ్ అవున లవ్ మ్యారేజా అర్థమయ్యంది
అందుకే అట్ల చేసుకున్న పెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ పెళ్ళి చేసుకొని తొందర పడ్డ
కాదు ఇప్పుడు ఉండే జనరేషన్ చూస్తున్నారు కదా ఎవరికైనా వాళ్ళీ తల్లిదండ్రులు కదా బాధ వేస్తది ఇంక
అంటే ఇగ మా దాని కన్నా కొంచెం చిన్న అనమాట మా హస్బెండు అట్
నీకంటే
ఆహా కాద్ కాద్ క్యాస్ట్
క్యాస్టా అదే ఈ పెద్దోళ్ళతో వచ్చింది క్యాస్ట్ చూస్తారండి
ఆ అట్ల ఆయనన్ని కొంచం ఇబ్బంది చేస్తారని చెప్పి గమ్మన పొయ్యి చెప్పకుండా చేసుకున్నాం
మీ హస్బెండ్ సైడ్ వాళ్ళంతా బాగా మాట్లాడతారా
ఆహా అప్పుడు మధ్యలో గొడవ అయింది ఏం మాట్లాడుకుంటలే నేను మా హస్బెండ్ అంతే
అదే మ్మ్ వాళ్ళ ఆ
వాళ్ళ మదర్ ఉంటది వాళ్ళ డాడీ చనిపోయినాడు వాళ్ళ అన్న
ఓ అన్నా ఈయన అంతే
మ్మ్ వాళ్ళిద్దరే
పోనీ లేండి
మ్మ్ ఆడపడుచు ఇంకా ఎవ్వరు లేరు అదొక్కటి జరుపులేస్ మాకు అంతే
అవునవునులే
ఆ వాళ్ళుంటేనే ఇబ్బంది అక్క
అవును ఇబ్బంది అని ఉండదు మనలాగే కదా వాళ్ళు కూడా ఆడోళ్లండి అంతా ఏమి ఉండదు మన అడ్జస్ట్ అయి ఉండాలి
మ్మ్ వాళ్ళు మా అన్న మా తమ్ముడు అనుకుంటే ఈయనకైనా చెప్ చెప్తారు ఆయన ఈయన చెప్తారు ఇదే సరిపోతది వాళ్ళ మధ్యలో
అవునులే
మనం చెప్పేది ఇనరు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటే
అవునవును
మ్మ్ వీళ్ళతోని వచ్చే బాధ గిదే
హ్మ్ హు
ఆ ఇంకా అక్క
చెప్పాలి తిన్నారా
ఆ ఇంకా పొద్దున టిఫిన్ వేసినా బ్యాబిన వేసినండి
ఉ
ఈప్పుడు వంట జేస్తున్నా
నాక్ వంట
ఇగ మా లంచ్ త్రీ ఫోర్ త్రీ అయితది టూ థర్టీ అయితది ఓసారి ఇగ కొంచెం మా అత్తమ్మ గూడా లేదు ఆముంటే ఆమెనే మార్నింగ్ వంట చేస్
కొని తినచ్చులేండి
ఆ అక్క అంటే ఆమె వర్క్ కి ఎళ్తది మా అత్తమ్మ
మీ ఇద్దరే గాబట్టి వంట లేట్గా అయినా పర్వాలేదు కదా అంటున్నా
అంటే ఉంటరు వాళ్ళు గూడా మాకు సప్రేట్ రూమ్ వాళ్ళకి సప్రేట్ అట్లా ఉంటది తను మార్నింగే ఒక్కొక్కసారి వర్క్ కెళ్ళిందినుకో మార్నింగే బాక్స్ సర్ద్ కొని ఎళ్ళిపోతది లేదనుకో ఇగ నేనే వొండాలా
ఊ
గట్లానే అట్లన్నప్పుడు ఇగ నేనిట్ల జేసుకుంటా ఇంకా అక్క
చెప్పాలి
ఏం లేవ్ అక్క ఏముంటయి తినాలే వన్డుకోవాలె లేసి పిల్లలన్ సదురుకోవాలే అన్ని ఇదైతే మాదట్లేముండద్ నువ్వైతే పిల్లల్ని అన్నయ్య స్కూల్కి పంప్ పాలాక్ బాక్
ఏం జేసేదండి సిక్స్ కే లెయ్యాలి సిక్స్ కి లేసి వంటంతా చేసి వాళ్ళకి పంపించే లోపల నాకు ఈ టైం అవుతాది
అవునా పిల్లలు ఉంటే ఇంగదే వాళ్ళతోనే సగం అయిపోతది మనకి
మళ్ళీ వాళ్ళను తీసుకొని రావాలి
మళ్ళా మీరేదిస్
నేనే వదలాలి నేనే తీసుకురావాలి
ఓయమ్మో మార్నింగ్ మీ హస్బెండ్ వదలడు
అంటే మా వారు డ్రైవర్ గదా మార్నింగే ఎళ్ళిపోతారు కార్ డ్రైవింగు
ఆహా
సర్ నైట్ లో వస్తారు రారు ఆ ఇంట్లో నేనే అన్ని చూసుకుంట్ కోవాలి నేను సిస్టరు హాస్పిటల్లో నర్సు
ఆహా ఓకే ఓకే
జెంట్ వన్ మంత్ ఖాలీ
ఆ
వెళ్లట్లేదు ఎక్కడ డ్రాపయ్యా
ఏందుకక్క మళ్ల
అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది డ్యూటీలో అందుకనే డ్రాప్ అయిపోయాను
ఆహా
అంటే ఎయిట్ అవర్స్ స్టాండర్డ్ గా నిలబడాలి అందుక్ కొంచం టిష్యూ వచ్చి నిలిచిపోయాను వన్ మంత్ గా ఇంట్లోనే ఉన్నాను
ఆహా